విన్పిస్తుందా
ఆ హాయ్ అండి హాయ్ బాగున్న బాగున్న బాగున్నార మీరు
బావున్నా చెప్పడి
ఏం చేస్తున్నారు
ఇ పాపడి పడుకో పడుకున్నది నేను అంటనే పడుకున్నా
ఉ లే చేేస్తుది మళ్ళా వాయిస్తోో
అ
లేచేస్తుది ఆహా లేచేస్తుది మళ్ళీ వాయిస్ తో అంటున్న దగ్గ దగ్గరుండి మాట్లాడితే అంతేనా
తరంగనేేచిన
ఆ
చేజల
హలో
ఆ చెప్పం వినిపించట్లేదా
మధ్యలో వాయిస్ బ్రేక్ అవుతుంది వినిపిస్తుందా అండి ఆ కొంచెం మధ్యలో బ్రేక్ అయి సరిగా వినబడలే చేసారా లంచ్ చేస
వినిపించట్లేదా తిల్లగానే వినిపిస్తుంది మీది వినిపిస్తు మీది క్లియర్గానే వినిపిస్తుంది నాది ఇక్కడ మాది నెంబరు సరిగా సిగ్నల్ ఉండది
కొంచెం సిగ్నల్ లోకి వచ్చి మాట్లాడండి వినిపిస్తుందా అండి
ఆ వినిపి వినిపిస్తుంది మీది
ఏం చేస్తున్నారు లంచ్ చేసారా
ఆ లంచ్ వేసను
ఏం చేశారు స్పెషల్
ఫసుంంద
ఆ వినిపిస్తుంది
పండ బయటికి వచ్చిన
ఉహ ఇంట్లో ఉంటే సిగ్నల్ రాట్లేదేమో
కావచ్చు సరి్ ఉండదు సిగ్నల్ ఇక్కడ
ఆహా చెప్పండి ఏంటి విశేషాలు
మీరే చెప్పాలి
ఏ వంటలు బాగా చేస్తారు మీరు
నేను నాన్ వెజ్ కర్రీస వేస్తా మటన్ చికెన్
ఆహ ఏది ఇష్టంగా తింటారు మీ ఇంట్లో
మా వాళ్ళు ఇక ఏదో ఒకటి తింటారు ఏది ఇ్వండి నా మా హస్బెండ్ ఏంటంటే ఇది అదా అని ఏం లేదు ఏ కర్రీ అయినా ఎట్లా వాండినా ఏదైనా ఇంటలో ఒక పప్పు దప్ప
పప్పు అంటే ఇష్టం ఉండదేమో
ఆ పప్పుకు సంబంధించిన కర్రీస్ అయితే అంతే ఇష్టం కదన్నాడుగా అని వెజిటేబల్స్ నన్ వెజ్ ఇది అంత ఇష్టంగా తినడు కానీ వెజిటబుల్స్ ఇది ఏదైనా తింటారు కొంచెం ఆకుకూరలు ఎక్కువ లైక్ పుల్ల పుల్లగా ఉంటాయి కదా
ఉమ్ ఏది ఎక్కువ వండుతారు మీరు ఆకుకూరలలో
ఆకుకూరలలో ఎక్కువ పాలకూర వండుతాను నాకు బాగా ఇష్టం పాలకూర సంబంధించినవి అంటే
ఆహా
పెద్ద పాప కూడా ఎక్కువ పాలకూరకు సంబంధించినవే తింటాది
ఉమ్ మంచిది ఐరన్ బెటర్ గా ఉంటుంది అందులో మంచిగా హెల్త్ హెల్త్కు మంచిదేనండి
మంచిదే అంటార అని పాలకూర అయితేనే కొంచెం పెద్దగా ఉంటే ఆకులు తొందర గయిపోతుంది కట్టింగ్ అని అది ఎక్కువ ప్రిఫర్ చేస్తా హా హా కదా తొందరగా అయిపోతాది కద
ఆ మంచిగా చేసుకోవడం తొందరగా అయిపోతుది హా హా
ఉమ్ ఈ వేరే అంటే అవిగా క్లీన్ చేయడానికి బాగా టైం పడుతది హు హు మళ్ళీ అందరిక డాక్టర్స్ ఎవ్వరైనా ఆకుకూరలు తినాలని అంటారు
అవును
పాలకూరకు షిఫ్ట్ అయినా నేను అదైతే ఆకుకూర తిన్ నట్ ఉంటది ఉమ్ గోంగూర చిక్ చికెను చుక్క కూూర చికెను వండుత ఈ ఆకుకూరలు ఏంటంటే కొంచెం కొంచెం నాన్ వెజ్ యాడ్ చేస్తా అన్నట్టు
ఆహా
అటె కదా డైరెక్ట్ తినాలంటే కష్టం అనిపిస్తది
ఆహా బాగుంటదా అండి అట్లా చికెన్ లో మా చుక్క కూరేస్తే
సూపర్ ఉంటది అవును ఎప్పుడైన ట్రై చేయండి బాగుంటది ఎండింగ్ లో ఇయ్యాలి ఇట్లా కొత్తిమీర వేసాం కదా మనము ఆట్ టైమ్ లో ఒక టెన్ మినిట్స్ ముందు వేసి మంచిగా తింటే బాగుంటది లేదు అది తొందరగా చుక్కకూర రా తొందర ఉడ్కుతది
అంతేనా
కొంచెం పేస్ట్ చేసేయాలిగాని చుక్క కూూర తొందర ఉడుకు
అదే గోంగూర అయితే కొంచెం ఆకులకులు
ఆ అది కొంచెం లైట్ గా ఫ్రై చేేసి ఈ మొత్ ముందే పేస్ట్ చేసేయాలే ఇది డైరెక్ట్ వేసుకోవచ్చు
ఓకే ఓకే బాగుంటదా అయితే
చానం ఆ బాగుంటాది బాగుంటాది
చేయాలి ఒకసారి ఎలా చేస్తారు మీరు చుక్క కూర చికెన్ చుక్ కూర చికెన్ ఎలా చేస్తారండి
అంటే మనం చెప్పినా కదా చికెను హా అంట్ కొత్తిమీర వేస్తాం కదా చిక్ కేన్ ప్రాసెస్ అంతా సేమే ఎలా అయినా వండుకోవచ్చు టొమాటో సూప్ పుల్లుపు బాగా తినాలని అనుకుంటే టొమాటోస్ వేయాలి పుల్లగా ఎక్కువ తినదనుకుంటే టమాటోస్ యేయకున ఏం కాదు ఈ ఆకుతోనే మంచిగ గ్రేవీ వస్తది
ఓకే ఓకే
ఉమ్ ఆకుకూరలు తినాలి కాబట్టి ఇట్లా యాడ్ చేస్తే తినాల్ చ్చు ఈ డైరెక్ట్ అంటే తినబుద్ధి కాదు
కొంచెం నాన్ వెజ్ లో యాడ్ చేస్తే
ఇటు నాన్ వెజ్ తిన్నట్టు ఉంటది ఆ అవును బాంటదని అప్పుడప్పుడు అట్లా యూ చేస్తా నేను
ఓకే చాలా వెరైటీస్ చేస్తారు అన్నట్టు నాన్ వెజ్ లో కూడా
చేస్తా వెరైటీ అంటే కొంచము ఇక నాకు వన్ వంట కొంచెం ఇంట్రెస్టే అన్నట్టు కుకింగ్ ఏదైనా వెరైటీగా చేయాలి గా చెయాలి వెరైటీగా తినాలి ఈ యొక్క డ్రీమ్ అన్నట్టు కొంచెం కొన్ని కొన్ని ప్లేసులలో స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా అట్లా వెళ్ళిన ఇప్పుడు అది ఖచ్చితంగా తినాలి అన్నట్టు ఉంటది అన్నట్టు ఒక డ్రీమ్ అన్నట్టు నాకు ఏదైనా ఫుడ్డు ఇప్పుడే కదా మనం తినేది
అవున అవును ఇంకేముందండి ఇంకో ఐదు పది సంవత్సరాలు పోతే మళ్ళీ అది బిపి షుగర్ని ఐదు తినద్దా ఏ తినలే ఇప్పుడు ఉన్న టై లోనే తినేయాలన్నీ
లని లేక కూడాడా అక్కడ ఏం స్పెషల్ అని తెలుసుకొని మరి అది తినడానికి ట్రై చేస్తా
ఓకే ఓకే మంచి ఐడియా మంచి అలవాటు కూడా ఇంకేం చేస్త సరే అండి వంటలు పిండి వంటలు చేస్తారా ఏమైనా
పిండి వంటలు అంటే పిండి వంటల చేస్తా ఇంకా ఓన్లీ మనము స్నాక్స్ అంటే ఇప్పుడు సంక్రాంతికి వేసుకుంటాం కదా మనము అవే ఎక్కువ వేస్తారు స్పెషల్ చెల్ కంటే ఇక ఇన్స్టాంట్గా అప్పుడు వేసుకు
సంక్రాంతికి మీ దగ్గర సకినాలు చేస్తారా అండి
ఆ చేస్తాం
సంక్రాంతి మన తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ అంటేనే సకినాలు కదా
నాకు కూడా రాదు నాకు కూడా రాదు కాని వచ్చినోళ్ళను తీసుకచ్చుకొని వేయించుకుంటా
నేను అమ్మ వాళ్ళ అమ్ అమ్మ చేయిస్తది పంపిస్తుది లేదంటే అంటే ఇంకా ఫెస్టివల్ కి ఒక టూ త్రీ డేస్ ముందళ్ళి అనుకో అమ్మ అంతా ప్రిపేర్ చేసి రెడీగా పెడత స్తే ఇంక కూర్చొని హెల్ప్ చేయించడం చూడుతుంది అమ్మ కాని నాకు రాదు లావు లావుగా వస్తుంది అవి చుట్టడం
హ కానీ మంచిగా అనిపిస్తు అది కూడా ఒక టెక్నికే గాని రాదు నాకు కూడా
ఆ లే కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే వస్తదేమో కాని దీ
ఆ మస్త అద అవును నిజనే బ్యాక్ పైయిన్ వస్త కానీ నేను కూడా ఎవరుొక్కరు చుర్తిస్తారు కదా అంటే ట్రై చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా
అవున అవును
ఇది వాంగి చుట్టాలంటే ఏముంది ఎవరు ఒకరు వళ్ళ లేకపోతే ఇంకొరు ఎవరు ఎవరిన ఒకరు వేసిస్తారు ఏ ఒ ఇయరు గడిపేద్దామా అన్నట్టు ఇప్పుడు కిన్ని సంవత్సరాలు గడిపేసిన ఇక చుట్టుపక్కల ఎవరు ఒకక్కరికి బాగా ఇంట్రెస్ట్ ఉంటయి కదా వస్తరి ఇక హెల్ప్ అక్కడ
అవునవును అవును ఏ సంక్రాంతి వచ్చిందంటే అ ఇంకొరి ఇంటికి ఒకరు వెళ్ళడము సకినాలు చుట్టడము సకినాలు చుట్టడం రా కాని వాళ్ళు ఒక కాల్చడం ఏదో హెల్ప్ చేయించాలి ఇ వాళ్ళకి అంతే సందడి సందడిగా ఉంట ఇంకా ఆ టై లో అరిసలు కూడా చాలా ఫేమస్ ఇంకా
అవును అలసెల్లు కూడా బాగుంటాయి కానీ నాకు ఇష్టం ఉండదు అలసెల్ అంటే
ఆ స్వీట్ ఐటెమ్ కదా మనం ఎ
ఉ పిల్లలు ఇష్టంగా తింటారు అది సలు
నాదే
మీరైతే ఏం చేస్తారు మా స్వీట్
స్వీట్ అంటే పిండి వంటలల్లో అంట
ఉ అంటే మామూలుగా స్వీట్ గా ఏం చేస్తారు ఇంట్లో
స్వీట్ అంటే ఇంట్లో ఎప్పుడైనా ఆ
ఎక్కువగా వండుతారా స్వీట్ ఐటెమ్స్ అంటే కొందరు ఎక్కువవా స్వీట్ ఐటెమ్స్ ఎక్కువా చేసుకుంటారు కొంతమంది ఎప్పుడు ఒకసారి అన్నట్టు
అంటే రెగ్యులర్గా ఏమి చేసుకోము ఆ పిల్లల తినాలనిపిస్తుంది అంటే గులాబ్జామ్ చేయడం అప్పటికప్పుడు
ఆహా గులాబజామ ఓకే గులాబ
ఆ ఇంకా లేదు అంటే ఇక కొంచెం ఇంకా టైమ్ స్పెండ్ చేస్తే ఏమైనా అరిసెల్ లాంటివి ట్రై చేయడంము
ఉ
పల్లి పట్టి చేయడము అట్లా పిల్లలు ఏమైనా అడుగుత అతే ఆ సందర్భాన్ని బట్టి ఇంకా ఏదో ఒకటి చేయడం
ఉ స్వీట్ ఐటమ్స్ ఇరా రగి బాగుా రి సున్నావా
అవును అవును చేస్తారా మీరు
ఆ నే ఇస్తాను గాని ఇక ఏందండి పిల్లలు ఇక తగ్గుతారని
అవునండి చలికాలంలో అయితే కొంచెం పెట్టలేం పిల్లలకు స్వీట్ ఐటెమ్స్
ఆ
స చలికాలం అయితే వెంటనే ఇదైతా ఉంటది
హ చలికాలం అయితే చెయను ఎక్కువ
అదే అండి ఓకే అండి మరి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ